హలో
హలో
ఆ చెప్పు
ఏం చేస్తున్నావే
టీ తాగుతున్నా
గంట తర్వాత చేపినవ్
ఆ ఆ
అడిగిన ఐదు నిమిషాలకె నావవన్న అడిగిన ఐదు నిముషాలకి చెప్పినావన్న
వినపియట్లే గట్టిగ మాట్లాడు
అడిగిన ఐదు నిమిషాలకు చెప్పినవాన్నా
టీ తాగుతున్న అన్న నువ్ ఫోన్ చేసి ఐదు నిమిషాలు కాలే
సరేలే ప్రాక్టికల్స్ అయిపోయినాయ
ప్రాక్టికల్స్ అయిపోయే ఇంటికి పోతుంది కదనే
మరి ఇప్పుడేమున్నాయి
సేమ్
ఇయ్యాల అయిపోయిందా
అయిపోలే ఒకటే అయింది
ఎప్పుడైంది ఒకటి
ఇయ్యల్నే
అదే ఇయ్యల్నే ఎగ్జామ్ అయిపోయిందా న అడిగిన మర్ నేను
మాట్లాడగాలి మరి ఈ రోజు ఎగ్జామ్ అయిపోయిందా అని ఇ ఎలా అయిపోయింద అంటే ఎగ్జామ్స్ ఇలా అయిపోయినాయా
ఎగ్జామ్స్ అన్ని కూడా అలేను ఎగ్జామ్స్ అన్ని అని కూడా అనలేను కదా మరి నువ్వు గట్ట్లెట్ల అర్థం చేసుకో
అట్లే వస్తది అర్ధం
అట్లా రాదు ఇయ్యాల అయిపోయిందా మరి అ అంటే ఇల్ళడిది అయిపోయిందా అని అర్థం
లేదు ఇయ ఇయ్యాల అయిపోయినాయా అంటే ఈ రోజు అయిపోయినాయి ఏమో
అయిపోయినాయా అనలేను అయిపోయిందా అన్నా
అయిపోయినయా అనే అన్నావ్
షట్ ఇంకా మరి ఎం చేస్తున్రు
టీ తాగుతున్న
చెప్పాలా ఇంకా మరి
ఎట్లా రాష్ణవ
మధ్యాహ్నం తిన్న బయలోజీ మంచి నచ్చిందే
ఉ
బయో మంచిగానే వచ్చింది ఫిజిక్స్ కెమిస్ట్రీ అర్థం లేనట్టు నచ్చింది ఏం అర్థం కాలేదు గెస్యస్ పెట్టిన ఫిజిక్స్ కెమిస్ట్రీ మొత్తం
మొత్తం
అన్నీ పెట్టలేను అవి పెట్టిన కాడకి గేసేసి పెట్టిను
హుహ్
అంటే టూ ఆప్షన్స్లల కన్ఫ్యూజన్ ఉండే అందులో ఏదో ఒకటి అన్నట్టు పెట్టినా
ఉహ్ అ
బయో మొత్తం ఒక గంటల అయిపోయింది తెలుసా నాది ఫస్ట్ వన్ వన్ అవర్ ల బయో మొత్తం అయిపోయింది పెట్టినా అన్ని తెలిసిన వచ్చినట్టు వచ్చింది కాన్ని ఉ ఇయ్యాల ఒకటి రీల్ వచ్చింది రీల్ ఇట్లా క్వశ్చన్ వచ్చిందిన్నటు మీ నటి క్వశ్చన్ పేపర్ ల నుంచి ఒక క్వశ్చన్
ఆన్సర్ వచ్చినవ
ఆ ఆన్సర్ తోటి వచ్చింది అది తప్పు పెట్టిన తెలుసా అట్ల ఎన్ని పోతాయేమో కీ పేపర్ వచ్చింది చూసుకోవాల
చూసుకోలేదా ఈరోజు
ఉఉ కీ పేపర్ చేసుకోలేదు
మాదే
ఉ
తిన్నావా అన్నం
తిన్న మధ్యనమే
రిజల్ట్ ఎప్పుడు ఇస్తారంట లేట్ అయితే తొందరేనా
ఏ ఏమో నాకు కూడా తెలవదు ఉ
సెకండ్ ఆప్షన్ అయితే పెట్టుకొనిండు పాస్ అయినా ఫెయిల్ అయినా ప్లాన్ బి లాగా
అంతే అంతేగా అంతేగా
ఉమ్
నేను నిన్ననే తెలుసా
తెలీదు చెప్పు
ఎగ్జామ్ హాల్ లోనే ఎ పీరియడ్స్ వచ్చినాయి నాకు
అయ్యో ఎట్లా మరి ఏమ ఎట్లే
నాకు పొద్దున్నే డౌట్ వచ్చి పెట్టుకొని పోయినా
నీ అదృష్టం బాగుంది
కదా దేవుడు అసలు ఎట్లా చెప్పిండు అసలు నాకు
ఆ
కు పొద్దున్న పొద్దున్న స్టమక్ పెయిన్ వచ్చింది వచ్చింది ఎటో ఎటో డౌట్ కొడుతుంది మళ్ళీ అట్లా అయ్యింది అనుకో మొత్తం అంటుతది ఎమ
అప్పుడుప్పుడు కడుపు నోపి రావడం అందుకే కడుపు నొప్పి రావడం ఎంత అదృష్టమైన
ఆ అస్సల్ అమ్మ అనీపిచింది నాక్ పెట్టుకొనిచ్చు మంచి పని చేసినది ఈ ఒక రెండు గంటలు ఉంది అనగా ఇ పై పై స్టమక్ పెయిన్ స్టార్ట్ తుక్కు తుక్కాపోయి ఇంకా అనే బయటకేళి నాంకా ఇలా గాలత్తుంది ఏమ ఆడతావ్ బయటకు వెళ్లినంక అది బాదం షేక్ తాగిన
ఉ
తెలుసా నేను ఎగ్జామ్ సెంటర్ లోపలికి పోయినాక ఒక ఫోటో మర్చిపోయినా ఫ ఒక ఫోటో అతకబెట్టినా అది కవర్లనే పడిపోయింది ఆ కవర్ నాన్న ఇచ్చేసి నేను ఎగ్జామ్ హాల్ల్లోకి పోయినా పోయేసరికి అమ్మాయిడు రెండు ఫోటోలు ఉండాలి కదా రెండు ఫోటోలు లెవ్ ఒకటే ఉన్నది రెండో ఫోటో తెచ్చుకోల పో తెచ్చుకోకపో అన్ అంట్సాలు ఎసిండు అది తెచ్చుకుంటే నేను ఎంట్రీ
గేట్ దగ్గరనేనా లోపల ఉన్నవ
లోపలికి పోయినంక అన్ని చెక్ చేస్తారు కదా ఇట్లా
ఏ అది లోపలే ఎంట్రిలోనా
ఆ అంటే ఇప్పుడు మన ఫేస్ అవన్నీ తీసుకోకనే ముందు ఎంట్రీ అప్పు ఇప్పుడు గేటు దగ్గర కాదు లోపలికి అయినా నాన్న టచ్ చేసిండు బయటకి వెళ్ళిపోయిడు నన్ను లోపలికి తెలిసి ఇక దొరుకుతు దొరుకుతుది అన్నట్టు మెల్లగా నడిచిన వెనకక ఆడున్న వాళ్ళందరూ ఏం కాలేదు మస్తు టైమ్ ఉంది మెల్లగా పో మెల్లగా పో అనుకుంట చెప్పారు అల్లె
టూకి కదా ఎగ్జాము రెండింటికి కాబట్టి ఎంకదు
టూ కంట మేము ఎప్పుడు ఎరుకున్నాం ఇడ్నుంచి టెన్ కెళ్తే ఒక టూ అవర్స్ పడతాడనట్టు టెన్ థర్టీ
టవల్కె పోయినవుకదా పన్నెండికి పోయినవ్గా
ట్వీల్వ్ కాదు ట్వల్వ్ థర్టీ
ఆ అప్పటికైనా ఇంకా గంటన్నర ఉందిగా టైం
ఆ వన్ థర్టీకీ క్లోజ్ గేట్ ఉ
ఏంకాదుఎట్ల అయితే ఏం రాసి బైటకొచ్చినవ్
ఓ నాన్న అనుకుంటుండట అప్పుడే తెలుసా అయ్యో ఇప్పుడేదో తొలిచినాము ఇంకొంచెం ఆగి తొలెసిన అయిపో తుండే చిన్నిని అనుకుంట అంటుడట నేను పిలిచినట్టుగా నాన్న అని పిలిచి పిల్సి ఇక ఫోటో పోయిందే ఇట్లా కవర్లు ఉన్నదేమ ఆ ఇంట్లోనే ఉంది ఇగ ఆగంమైపోయిడు నాన్న కూడా హలో హలో హలో ఆ హలో హలో హలో హలో